హలో వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఏం చేస్తున్నావే
ఇప్పుడే తిన్న
టిఫిన్ తిన్నావా అంటున్న అవును నిన్న అయిపోయిందా రిపోర్ట్ మొత్తము
ఆ అయిపోయింది
మ్మ్ హ్మ్
హ్మ్
సైన్ పెట్టిండా
పెట్టండు
ఈరోజే లాస్ట్ అంటా కదా
హ్మ్
అదే మేము వెళ్ళీ అడిగినము పర్మిషన్ ఇస్తా అన్నాడంట ఎక్స్టెండ్ చేయడానికి
అవును
హ్మ్ సర్లే అని ఇంకా సర్టిఫికేట్ రాలేదే అది టెంపరరీ తినలేదు ఇంకా ఇప్పుడే లే లేచిందే లేట్ నేను లేచి ఇంకా పూజ చేసినా ఇప్పుడే ఇట్లా కూర్చున్నా నువ్వు ఫోన్ చేసి నువ్వు చేయమనావు ఇంకా
అన్నాం తిన్నల్లే
లేదే ఇంకా
ఇంత లేట్ ఆ పదకుండు అయితుంది
అదే ఇక లేట్ అయింది నేను లెగవడమే లేట్ లేసిన కొంచెము నైన్ నైన్ థర్టీ అయింది ఇంకా లేచి అన్ని క్లీన్ చేసుకొని పూజ చేసే వరకు ఈ టైం అయింది సటర్డే కథ చేయాలి ఇంట్లో ఉన్న కాబట్టి నేనే చేయాలి ఇక
అ
మమ్మీ నలిపోతుంది కదా మార్నింగ్కి వెళ్ళి ఇక అన్నీ నేనే చేసుకుంటా మీకోసపు అయితే ఎట్లనా మమ్మీ ఏష పోతదే పోదున్న లేదనుకుంటే నేనే ఇక ఏదైనా చేసుకోవాలి
అ
ఇకా నువ్వేం తిన్నవే అయిందా బ్రేక్ఫాస్ట్ అన్నం తిన్నావా
చెప్తా విను లేసిన బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ పట్టుకున్నా జ్యూస్ దాగనా పాస్తా తిన్నా నేరేడు పనులు తిన్నా మిక్చర్ తిన్నా
అబ్బ ఇంకేమైనా ఉన్నాయి అన్నం ఉందే బాకీ
మ్మ్
తిను మంచిదేలే హల్లేేస్ అంత ఏం దొర్గే నవ ని బ ముఖమను హాలిడేస్ లో మంచి తింటాయేదానివి కదా
ఫోన్ చేసింది ఆ హల్డేస్ లో అంటున్నా
ముంది ఇట్ అట్లనే ఉన్నావు కథనే
ఆ ఏం లేదే కొంచెం పెరిగినా
పేరిగినావా వెయిట్ చూసుకున్నావా నే
కొంచం అప్పటికనా కొంచం పెరిగినా
హ్మ్ అట్లా అన్నా కొంచెం పెరుగుతూ ఉంటే కొంచెం కండలేనా వస్తాయి చేతులకి కాళకి
కండల్ కండల్డ్ కూడా వస్తాయి చూడు
మ్మ్ వస్తాయి
మ్మ్ ఇంకా ఏం చేస్తున్నావు ఏఐ ఏజెంట్ అంటే వేస్తున్నావనే
లేదే చెయ్యట్లేదు అది లాస్ట్ టైమ్ ఏఐ స్పెషలిస్ట్ క ఏఐ ఎ కాలేదు ఏది కాలేదు ఇప్పుడు అయింద అనుకో వాడు క్వశ్చన్లకు నన్ను సంపేస్తాడు
హ్మ్
అయినా మొత్తం చాట్ జిపిటి తోని కాదు కద్నె
హ్మ్
చాట్ జిపిటికి ఇప్పుడు మనం ఇస్త ఉంటే అదేమో చేంజ్ కూడా చెయ్యదు అట్లనే ఉంటది నాకు మండే రోజు
ఏముంది కాలేజ్
అదే అదే ఇద ఉందే ఏఐ ఏజెంట్ పోయి చూపియమన్నాడు కదా అదే ఉంది
ఈ ఈ చేసినదా
హ్మ్ చేసి వాళ్ళకి పోయి ప్రజెంటేషన్ ఇయ్యాలంట
తర్వాత ఈ రెస్తైపియి రివ్యూ
నెక్స్ట్ డే ఉందే ట్యూస్ డే
హ్మ్ హు
ట్వంటీ ఫోర్ కు ఉంది ఆ రోజు ఇగ ఇ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏదో రివ్యూ ఫామ్స్ మనం డౌన్లోడ్ చేసుకొని పోయి ఇవ్వాలంటేనే
అచ్చా
హ్మ్ అన్నయ దాంట్లో పెట్టిండు చూడు మెసేజ్ దాంట్లో ఉంది పోయి డౌన్లోడ్ ఆ డౌన్లోడ్ చేసుకొని ఆ రివ్యూ ఫార్మ్స్ సబ్మిట్ చేయాల
ఆహా
ఇండివిజువల్ గా ప్రజెంటేషన్ ఇవ్వాలంట
ఇండివిజువల్గాన
హ్మ్
హ్మ్
ఇక మేము గ్రూప్ లో చేసినామండె ఏమైంది
నిన్న ఏమైందంటే బస్సు మనకి ఎట్లా అంటే ఫాస్ట్ ట్రాక్లా తెలుస్తుంది ఏడుంది బస్సు ల అని అయితే మొన్న నాకు బస్సు రాలేదు అయితే అంకుల్ ఉండి రాలే అమ్మ అకిరానే అన్నాడు ఈరోజు నెక్స్ట్ నిన్న కూడా రాలేదేమో అని నేనే ఏం చేసిన అంటే యాప్ లో ఓపెన్ చేస్తే నాకు సేమ్ లొకేషనె చూపించింది రాలేదు ఇంగా అన్నే ఉంది పార్క్ కింగ్ల అని
హ్మ్ హు
చిన్నగ పోదాంలే అని సెవెన్ థర్టీ టికట్ల స్నానం చేసి సెవెన్ థర్టీకే బస్సు నాకు ఉండేది చిన్న పోదాంలే ఆ సి కాని అనుకుంటే అది అప్పుడు అప్డేట్ అయితే ఫోన్ చెసి ఫోన్ చూస్తే కరెక్ట్ నా స్టాప్ కడ ఉందె అది
హ్మ్ హు
ఇంగా మియాపూర్ నుంచి ఒకసారి పోదాంలే అని
మీ దాంట్లో లైన్ వేయ్యారా అనే ఎవరు
ఆ
లైవ్ అయ్యార ఎవరైనా అంటే ఫస్ట్ కూర్చున్న వాళ్ళు లైవ్ అయ్యారా అంటున్నా
ఏమి ఎయ్యారు
అవునా అట్లా ఎస్తే తెలుస్తది అప్పుడు మాకు మా బస్ లో ఉంటారు కదా ఫస్ట్ ఎక్కిన వాళ్ళు వాళ్ళు ఇస్తారు లైవ్ అంటే ఓ ఒకసారి ఫాస్ట్ ట్రాక్ పని చేయకపోతే దాంట్లో చూకొని వస్తారు కదా అని వస్తారు
జనాలు ఉంటారు కదా అని మెసేజ్ పెడతాడు బస్ ఇక్కడ ఉంది జల్ది వస్తుంది అని
అయితే మియాపూర్ ఎంత సేఫ్ నించున్నా తెలుసానే గడ్డి బస్సు కోసం
అవునా
చాలాసేపు అసలు కాలేజీ వరకి నించోనే వచ్చినా నేను అయితే ఆడికి వచ్చినంక ఆ అడికొచ్చినాంక ఆకలి అయితంది తిందామ అంటే మేము తొందర ఇంటికి పోయి ఇంటికాడా ఉంటావ్ అంటే నేను ఇంటికి పోయే వరకు ఎయిట్ అయతది
ఆ
మీరు పొండి నేను అఖిల వాళ్ళ హాస్టల్ కలిసిపోయి కాసేపు ఉండి మళ్ళా కాలేజ్ బస్ ఎక్కుతా గాని అని అన్నా
ఊ నేను వాళ్ళు ఏమో అనుకున్నాను అంటే అంకిత ఎప్పుడు అదే అంటే ఎండ ఉంది కదా ఎప్పుడు ఎండాకి పోదు అని అన్నది కదా
ఆ ఆయన రాలేదు పోయింది ఆయన వచ్చింటే ఉండేది
అచ్చ అచ్చా అదే ఉంటారు ఏమో వత్తారు మళ్ళా బస్ కు పోతారు ఏమో అనుకున్నా ఇగా వరకు నువ్వు అంతలకు హాస్టల్ పోయనవ్
ఆ
మళ్ళీ వెళ్ళినావ కాలేజ్ కి
అయ్యేనా బస్ ఎక్కినా ఇగ ఆ ఎండకు అసలు నాకు ఆర్టిస్ట్ అంటనే భయం అయతుంది తెలుసా నే
ఆ అట్లనే ఉంటది మరి ఇంకా బస్సులు రాక వెయిట్ చేయాలి ఇంకా ఎండలో కష్టం నేను ఇంకా నాకు మధు మధ్యలో వదిలేస్తాది కదా అక్కడ నుంచి నడుచు క్కుంటూ వెళ్ళాలి రోడ్డు మీద నుంచి చుక్కాలు కనిపిస్తున్నాయి మోన్న నేను వెళ్ళాను ఆ మొన్న లేట్ అయింది కదా ఫస్ట్ వాళ్ళ ఇంటి రోడ్ ఉంటదా అది షార్ట్ కట్ తీసుకుంటది కదా ఆడ ఆపేస్తాది నన్ను రోడ్ దగ్గర ఆక్కడ నుంచి కొంచం ముందు నడుచ్చుకుంటూ వెళ్ళాలి అంటే మా ఇల్లు గల్లీ వస్తే రోడ్ వస్తది కదా అక్కడ వరకు
ఆ
ఉ చుక్కలు కనిపించినాయి ఎండనే పిచ్చా గుంది తెలుసా మొన్న ఆ రోజు ఇంకా ఎంత త్రీ అయిపోయింది ఇంకా అప్పుడైతే ఇంకా ఇట్లా గొడుతుంది ఎండ అబ్బా అబ్బా
ఉ
ఇగ అప్పటికి నేను కాల్ చేసి మా అన్నకు కాల్ చేసి రమ్మంటే అప్పుడు వచ్చిండు
ఉ
ఉత్తిగా నార్మల్ కాలేజ్ రోజు ఉంద అనుకో కష్టమే
చానా కష్టం అసలు
ఇీళ్లు లోపట్ రావాలి కదా ఆటోలు ఏమి ఉండవ బస్సులు కూడా ఉండ వీడా
అవున
ఆటోలు కావాలనుకుంటే ఇ ర్యాపిడో అయితే మస్తు పైసలు తీసుకుంటండి ఆ వన్ ఫిఫ్టీ పడుతుది అవసరమ వన్ ఫిఫ్టీ
ఆ
అప్పుడు ఎగ్జామ్స్ టైమ్ లో అప్పుడుైతే నేను నడుచుకుంటూ వచ్చేదాన్ని
ఆహా నడుచుకుట్టేస్తావా
వచ్చే దాన్ని అంటే బయటి రోడ్డు వరకు
ఆ
అక్కడ నుంచి ఒకవేళ బస్ దొక్తే బస్సులో వచ్చేదాన్ని
నువ్వు కూడ స్కూటీ నేర్చుకొని తీసుకొచ్చుకో
అవునా
ఉ
నేను అదే అనుకుంటున్నాను కానీ స్కూటీ ఒకటే ఉంది కదా మ అన్నయ్య ఇప్పుడు కాలేజ్కి వెళ్తే తీసుకెళ్తాడ అని రాదె
నేర్చుకున్న నేర్చుకో
నేర్చుకుంటా అదే నేర్చుకుందామని
సైకల్ అన్నా వచ్చానికు
ఎందుకే ఎందుకు అట్ల అంటున్నావు
అతే ఎప్పుడు నువ్ నడపడం నేన్‌ చూడలె
నాక్ రాదే నడపలేదు కదా
ఊహు
ఫోన్ వస్తుంది ఎవరో చేస్తున్నారా
ఇందాక మా అమ్మ కూడా చేసిండే
ఆగు
పోతది
సంతోష్ అవున్
హు
ఆ తమ్ముడి చేస్తున్నాడే
ఓకె
అదే వాట్సాప్ వాళ్ళ అందుకే నాకు సౌండ్ వస్తుంది వాట్సాప్ లో అంటే ల్యాప్టాప్ కి దినికి లింక్ ఉంది కదా
ఆ
ఆ వాట్సాప్కిి వెళ్ళి నాకు చూపియదనమాట కాల్ వస్తుందండి లోపలికి వెళ్ళి అప్పుడు వస్తుంది పైన కాల్ వస్తుందని
మ్
అట్లా రోజు ఎప్పుడు అట్లనే కష్టమవుతుంది లింక్ తీసేయాలి ల్యాప్టాప్ కి దీన్కి
వెబ్ వెబ్లా కూడ వస్తదా
వెబ్ లో రాదే వెబ్ లో అది ఇ ఎప్పుడు తీసేస్తే అప్పుడు పోతుంది కదా చార్ట్స్ కొత్తగా లోడ్ అవ్వాలి అదే యాప్ అనుకో ఉండిపోతుంది ఒకసారి మందే ఉంటుంది కదా లాగిన్ మ్మ్ అట్లా అయితే కరెక్ట్ నే ఉంటుంది
మ్మ్ నిను పెద్దగా పెట్టుకుంటా ఎందుకంటే ఒక మనము ఇక్కొకసారి ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరన్న ఫోన్ చేసిర్రు అనుకో ఎగ్జామ్ గాయా
అవునే
ఆ ఒకసారి అట్లనే మా మా బస్ మేట్లు ఉంది చూడు అయితే కోడ్ వచ్చింది అని మెసేజ్ చేస్తా వాడు చూస్తా లేదని నిను వాట్సాప్ కాల్ చేసినా అదే అది సబ్మిట్ చేసి వచ్చేదాన్ని మంచిగా వచ్చింది నువ్వు కాల్ చేసి మొత్తం ఆగం చేసినావు అని అన్నాది
అచ్చా
ఆ
ఆహ సరేనే సరే సరే బాయ్